ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తాందండి
ఏం చేస్తున్నారండి
నేనేం లేదండి కాలీయే మీరు
నేను ఏం లేదండి ఊరికే అలా కూర్చున్నాను
ఓకే ఓకే
తిన్నారా
ఆ ఇంకా లేదండి మీరు
ఆ నేను కూడ ఇంకా తినలేదండి ఏం జేశారన్ ఆ నైన్ ఆ టెన్ అండి
ఓకే ఓకే టైమ్ అవుతుందే ఇంకా అంటే మీరు మీ షాప్ క్లోజ్ జేసేసిన్తర్వాత తింటారా
అప్పుడు ఆఫ్టర్నూన్ అయితుంది అది
ఓకే ఓకే
లేద్ టెన్ కంత తింటానండి ఆ అంటే మేము సెవెన్ కి వెల్తామా సెవెన్ కి వెళ్ళి అక్కడ పెట్ టీ సో లెవెన్ లెవెన్ థర్టీ, టువెల్వ్ అయితుందిలె క్లోజ్ చేసేదెం
ఓకే ఓకే వస్తూనే ఉంటారా లెవెన్ థర్టీ వరకు
ఆ అప్పుడప్పుడు ఆ లెవెన్ పైన ఇంగ ఎవరు రారు మాక్సిమం ఎవరన్న ఒకరు ఇద్దరు అలా వస్తారు
ఓకే ఓకే
నేను టెన్ కంతా తినేస్తానండి టెన్ అలా అయితుంది
ఎవ్రీ డే దోసేనా
ఆ ఎవ్రీ డే దోసే అండి దోస మేము పూరి రెండు ఏస్తాము అ రండే అండి మేం బండి పెడితే కావరండి ఎప్పుడూ ఒక ఆరెండ్ల నుంచి అట్లనే తింటాన
అవునా
ఆ
కొట్టదా మీక్ మరి
కొడుతుంది అంతె ఓకే దోసేం కొట్టదు తింటా అంటే ఒకసారి పూరి తింటా, ఒకసారి దోస్ తింట ఒకసారి ఎగ్ దోసెస్త ఎగ్గ్ ఎగ్దోశ డైలీ తింటాను
ఓకే
అలా అయిపోతా ఉంటుంది ఎప్పుడన్న బయటికి వెళ్ళినా గూడా పెద్ద దోసె తింటాను మాక్సిమం అట్లేమ్ ఉండదు అదేం బోరు
ఓకే ఆ అలాయితే పర్లేదు
ఆ
మీరోక్కరేనా సిబ్లింగ్స్ ఉన్నారా
లేదు మా అన్న ఉన్నాడు
ఓకే అన్న ఏం చేస్తుంటాడండి
అన్న ఏంచేయలేదండి ఇంటర్ స్టడీస్ స్టాప్ చేసాడు ఇంటర్ కే అప్పుడి కేడ వెళ్తాండే
ఉమ్ హ్ ఎక్కడికి ఓకే ఓకే ఓకే ఆ
ఇంటర్ బేస్ మీంద పోతాంటె పనెక్కువ చెప్తున్నారని పర్స్నాలిటీ బట్టి మాయన్న కొంచెం హైట్ ఉంటాడు సో అందుకు కొంచెం బరువు పని చెప్తాన్ట్రీ సో మానేసాడది ఇప్పుడు వేరేది ఏదన్నా ట్రై చేస్తున్నాం
ఉమ్ హు హు ఓకే ఓకే ఓకే. కష్టమండి అలాంత ఒక్కరికే వర్క్ నేను అక్క అండి నాకు.
మీ అక్క నా ఓకే మీ అక్క జాబ్ చేస్తుంద పెళ్ళి అయిపోయింద
ఆ అక్క ఇప్పుడు ఇంకా చదువుతుంది అక్క డాక్టరు. ఇంకా చదువుతోంది ఉమ్మ్
అంటే ఎగ్జామ్స్ అది అయిపోయిందా ఇంకా డౌట్
ఎంబీబిఎస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కోచింగ్ అంటే నెక్స్ట్ మళ్ళీ పీజి చెయాలి. పీజి కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది.
ఓకే పీజీ అయిపోయినాక డాక్టర అండి.
అంటే ఇప్పుడు ఆల్రెడీ డాక్టరే కాకపోతే నార్మల్ గా ఇప్పుడు మీరు చూసింటారు కదా స్పెషలైజేషన్ ఉ. ఉంటుంది డాక్టర్స్ లో అంటే కార్డియాలజీ. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్. ఈ ఒకరు చూస్తారు అలా స్పెషలైజేషన్ కోసం ఇప్పుడు పీజీ చెయ్యాలి.
ఓకే ఓకే.
ఉమ్మ్ ఇంకా పీజీ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది సూపర్ స్పెషాలిటీ కూడా చేసుకుంటారు.
ఉమ్మ్
అలా ఇంకా వాళ్ళు ఇంకా చదువుకుంటేనే ఉండడమే లైఫ్.
అదే అదే అండి డాక్టర్. ఇప్పుడు ఎక్కువ వాల్యూ ఉండేది డాక్టర్కి లెండి
ఆ
ఈ సాఫ్ట్వేర్ జాబులు అవి ఏం పనికిరావు.
ఉమ్మ్
హాస్పిటల్ సపరేట్ పెట్టుకున్న బతుకచ్చు బాగా.
ఒక్కసారి ఏదనా అయ్యిందంటే బ్రతికే ఉండదు మళ్ళీ.
అలా ఏముండదు లేండి మరి అంతే అంత సీరియస్ కాకుండా.
ఏమో అండి ఇప్పుడు అన్ని అలానే ఉన్నాయి ఒక చిన్న ఇష్యూ అయినా కూడా దాన్ని పేపర్లు వేసి. ఫుల్ చాలా అంటే చిన్న దాన్ని కూడా ఎక్కువ హైలైట్ చేసేసి. హాస్పిటల్ ని మూపించే వరకు వచ్చేస్తున్నారు. మా అన్న వాళ్ళు కూడా డాక్టర్సే అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు.
ఓకే.
వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్.
ఓకే ఓకే మరి మీ.
వాళ రీసెట్ గానీ మా నాన్న డాక్టరే అండి.
డాక్టర్ మీ అమ్మ లాయర్ అండి.
లేదండి మా మమ్మీ అదే ఫార్మసీ ఉంటుంది కదా ఆ ఫార్మసీ చూసుకుంటారు.
ఓకే సపరేట్ హాస్పిటల్ ఉందా మీకి
అవునవును క్లినిక్ ఉంది సపరేట్ పెద్ద హాస్పిటల్ ఏం కాదు నార్మల్ క్లినిక్ ఉంది.
ఓకే ఎక్కడండి అక్కడే కడపలోనినా
ఆ ఇక్కడే అండి.
ఓకే మీకేమన్నా బాగాలేకుంటే మీరు అట్లే మీ డాక్టర్ డాడీని చూస్తారా
ఆ అంతే అండి ఆల్మోస్ట్.
మీ డాడీకి బాలేకుంటే మీ మమ్మీ చూస్తుంద
లేదండి బయట వెళ్తాం ఇంకా ఏదైనా అంత అవసరం. ఉ. ఇంకేంటండి మీరు రాముల్ గేమ్స్ ఆడతారా. నేను గేమ్స్ అంటే అంటే ఫోన్ గేమ్స్. ఆ నమ్ల్.
ఆ ఫిజికల్ గా ఫిజికల్ గా కాకుండా మామూలుగా ఇట్ల చెస్సు
ఆహా అలానా అవి ఆడతామండి నార్మల్ అప్ ఇప్పుడు కోవిడ్ టైమ్ లో ఆడేవాళ్ళం ఇంకా చాలా అంటే లూడో అవి టైం పాస్ అవే కదా అప్పుడు
ఆ
ఉమ్ ఆ వాడుతూ నేనం
అప్పుడే ఆడ్ అడతంట్రా మీరు అది ఇంటర్కే కోవిడ్ లో అంటే ఇంటరే కదా ఇంకా
అవునవును అప్పుడే ఇంకా
ఇంక మేము సేమ్ అండి అంతే ఇంటర్ అయిపోయాక ఇంకా కోవిడ్ వచ్చింది రిజల్ట్స్ వచ్చాక కోవిడ్ వచ్చింది కదా ఇంకా జాయినింగ్ కాలేదు అని చెప్పుకో అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు. మీ యా మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఆడతాంట్రి అంటే బెట్టేసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్ అలా
ఓకే ఓకే ఏ గేమ్స్ ఆడుతనిన్నారు
లూడోనే అండి ఎక్కువ బెట్టెంగ్ అయితే లూడోనే ఆడేది ఎక్కువ ఫ్రీ ఫైర్ కూడా అడతాంటిమి అంటే నాకు అంతగా ఆడే దాన్లో మా ఫ్రెండ్స్ కయితే బాగా ఆడతారు వాళ్ళు సేమ్ దాంట్లో కూడా టీీమ్ ఆడొచ్చు ఫోర్ ఫోర్ మెంబర్స్ అని.
ఓకే ఓకే.
ఒక రూమ్ లాగా క్రియేట్ చేసుకొని గేమ్ ని ఆ రూమ్ లో ఫోర్ ఫోర్ మెంబెర్స్ ఆడచ్చు దాంట్లో ఆ అట్లాగాని ఒక ఫైవ్ హండ్రెడ్ అలాగానీ బేట్టేసుకునే వాళ్ళం
ఆహా ఓకే
నేను ఆడేవాని కాదుగా పక్కన బెట్టేసుకుంటాను.
ఆహా నేను ఆడాను మధ్యలో ఫ్రీ ఫైర్ పబ్జీ జస్ట్ నార్మల్ అంటే ఎలా ఉంటుంది అని అంతే సీరియస్గా ఏం ఆడ్లే
మేమైతే పబ్జీ తక్కువ అండి అంటే వేరేవాళ్ళు ఎవరైనా ఒకరు ఇద్దరు ఆడతాండ్రి ఫ్రీ ఫైరే ఎక్కువ
ఎందుకలా రెండు ఆల్మోస్ట్ ఓకే అంటే కొంచెం గ్రాఫిక్ అవంతా డిఫరెంట్ ఆ బట్ ఆల్మోస్ట్ గేమ్ థీమ్ అంతా ఒకటే కదా
ఆ థీమ్ ఒకటే కానీ పబ్జీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఫ్రీ ఫైర్ అన్నోళ్ళకి పబ్జి చూస్తే కొంచం డిఫ ఫ్రెండ్ అనిపస్తుంది ఆడబుద్ధి కాదు కిల్లింగ్ కూడా అట్లా వెరైటీగా ఉంటాయి కొంచెం
ఓహా ఓకే
దీంట్లో అయితే కొంచెం బా నార్మల్ గా ఉంటుంది అంటే మనం అర్థం చేసుకునేలా అంత ఈజీగా ఇంకా డిగ్రీ లో అంతా టైం పాస్కిదే అండి
అంతేలేండి ఇంకేం చేస్తారు నార్మల్ చాలా చాలా మనకి ఫ్రీ టైమ్ ఉంటుంది కదా అంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంకా రిమైనింగ్ టైమ్ అంతా ఏదో ఒకటి చెస్కోవడం
మీకున్న ఈవినింగ్ వరకు ఉంటుంది కాలేజీ మాకు ఆఫ్టర్నూన్కే అయిపోతుంది కదా
అవునా
ఆ డిగ్రీ ఆఫ్టర్నూన్ వర్కే కదండి
ఓ నాకు తెలీదండి ఆ విషం
తెలీదా ఎందుకు తెలియండి మాగా డిగ్రీ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ వరకే కదా
ఓకే ఇంగా ఇంకా నైట్ వరకు అదే ఈవినింగ్ వరకు ఉంటాయేమో అనుకున్నాను
లేదండి మీరు ఏం చేస్తన్నారు కాలేజీలో ఉన్నప్పుడు పట్టించుకోరా అలాంటివేం
ఆ ఏది
అంటే తెలుస్తుంది కదా డిగ్రీ ఆఫ్టర్నూన్ వరకే అని
అంటే డిగ్రీ నాకు ఎవరూ తెలీదు కదా నేను అంటే నాకు అలా తెలీదు ఆ ఉంది కాని ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు అంటే ఏ టైంకి అయిపోతుంది అని
అవునా మీరు ఇప్పుడు ఎన్సిసికి ఒచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎలా చేసేవాళ్ళు
మాకు పర్మిషన్ ఇచ్చేస్తారు ఆ క్యాంప్ నైన్ డేస్ సెవెన్ డేస్
ఒక అహా మా కాలేజీకి ఒచ్చింటారు కదా ఎక్కువ రారా మారు మీరు మా కాలేజ్కి
అహా మా కాలేజ్ల ఎన్సిసి ఉంది
ఓకే ఓకే
క్యాంపులో క క్యాంపులో కలిసాం మేం
ఓకే క్యాంప్లో కలిసారా
ఆ మా కాలేజ్కి సపరేట్ ఎన్సిసి వింగ్ ఉంది
ఓకే ఓకే ఇక మీరు మా కాలేజీలకి వస్తార్రెమో అనుకోనుంటి
ఆహా లేదు లేదు క్యాంప్ లో కలిసాం మేం
ఓకే
క్యాంప్ కూడ బాగుంటాయండి ఉం క్యాంప్ కూడ బాగుంటయి అంటే ఆ ఫెసిలిటీస్ ఏం బాగుండవు అది మరీ అసలు మేము వెళ్ళిందయితే బూత్ బంగ్లాలా ఉంది మాకిచ్చిన అకామడేషన్
ఓకే అంటే ఎక్కడ ఏ ఊర్లో ఢిల్లీలోనా
అహా ఢిల్లీలో కాదు ఇక్కడ నార్మల్గ బ్రాహ్మణపల్లి ఉంది కదా అనంతపురం దగ్గర
ఓకే
అది ఆ అనంతపూర్ దగ్గరే ఉంది కదా బ్రాహ్మణపల్లి అలా స్ట్రెయిట్ వెళ్ళిపోతే హైవే నుంచి బ్రాహ్మణపల్లి వస్తుంది ఆ అ క్కడే ఉంటుంది క్యాంప్ అసలు ఫస్ట్ టైం నేను చూడంగానే ఏంటి ఇలా ఉందిది అనుకున్నా
క్కత్
అంటే చాలా పాత బిల్డింగ్
ఆ అంతేలేండి ఇక్కడ అంతే వాళ్ళు అంతగా పట్టించుకోరు
ఊమ్ అసలే పట్కో పట్టించుకునేలా లేరు అసలు మళ్ళీ ఇంకా వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ పాములు ఉంటాయి అవి ఉంటాయి మీరు జాగ్ర కొత్తగా వెళ్ళాలి అని అన్ని చెప్పి జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఆ భయంతోనే వెళ్తారు ఎవరైనా
ఆ అంటే ఇప్పుడు సినిమా ఉంది కదండి వెంకీ సినిమాలో చెప్తాడు కదా అదే వాళ్ళు సినిమా చూసారు వెంకి మీరు
ఏది
వెంకీ
వెంకి చూశాను ఆ సేమ్ అలానే ఉంది ఆల్మోస్ట్
అదే అదే దాంట్లో చెప్తారు కదా మిమ్మల్ని అడవిలో కి వదిలేస్తాము
ఆ
పొద్దున్న లోపల మీరు బతికి రావాలి
అదే అదే అలానే ఉంటుంది సరే అండి మరి అయితే
హుమ్ అదే
ఓకే
ఆ సరే ఆ బాయ్